చెప్పండి బాగున్నరా?
ఆ బాగున్నాండి బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏమున్నదండి ఏమి లేదు జస్ట్ వాకింగ్ చేస్తున్నా
అవునా
మ్మ్
పొలం ఎట్లుందండి మీది
మా పొలం అండి వాటర్ కొంచెం ఎండలు బాగా ఉండడం వల్ల పొలమే కొంచెం బాలేదండి వాటర్ వల్లనే కొంచెం ప్రాబ్లం ఉన్నది వానలు పడ్డట్టే పడుతున్నాయి తగ్గుతున్నాయి్
హ్మ్ హు
పొలమే ఎండిపోతుంది వాటర్ సరిగా లేక
అయ్యో బోర్ లాంటివి ఇవేమి లేవా అండి
ఇ బోర్లు ఉన్నాయి కానీ ఎండలు బాగా ఉన్నాయి కదండి వాటర్ తక్కువ వర
ఈ సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా వాటర్ కూడా సరిపోవు అందరికి ఏ
హ్మ్ దాని వల్ల ప్రాబ్లం అవుతుంది
మ్మ్
మ్మ్ ఇగ పొలాలు కొంచెం రోగాలు వచ్చుడు ఈ నీళ్ళు సరిపోక పోవుడు
ఆ
ఇలాంటివి అవుతున్నాయి
ఆహా
మ్మ్ మీరేం చేస్తున్నారు
మేము ఖాళీ ఉన్నాం పదదింటి దగ్గరే చిన్న బాబు ఉన్నాడు కదా టి దగ్గరనే ఉంట మ్మ్ హ్మ్ ఏం లేదు మేల్ ఫీమేల్ కూడా ఒక టూ ఇగ అంటే రెండు ఎకరాలేమో ఎస్ నం మన్నట్టు అంటే ఇద్దరు పొత్తులే చేసుకుంటున్నాం వేరే వాళ్ళని మేము
తంద
ఆ నేను వెళ్ళలేదు ఎప్పుడు చిన్న బాబు ఉన్నాడు కదా నేను వెళ్లలే గాని అతను ఎల్తడు ఎల్లి చూసొస్తడు ఉమ్ వేరే ఏదైనా చేసుకుంటా అంటే సరే అని ఇచ్చేసినం గానీ మొత్తం ఇయ్యలే ఇగ పొత్తుల ఏదున్నా ఇద్దరు పొత్తుల ఇద్దరు పొత్తులో చేసుకుంటున్నాం. తను పోయేస్తాడన్నమాట పోయి చూసి ఆ ఇద్దరు చూసుకుం
ఉమ్ హు మం ఇద్దరికి బడుతుది అదే ఇగ లాభం వచ్చిన ఇద్దరు వంచుకోవా
పంచుకోవాలే ఉమ్
మ్మూ మేము ఏ మేల్ ఫిమేల్ పోయిన సారి వెట్టినాం అండి. దాంట్లో మస్తు ఇబ్బంది అయిందని ఈసారి మేల్ ఫిమేల్ పెట్టకుండా నార్మల్ దొడ్డువడ్లు వెట్టినాం. ఉమ్ ఏమో ఇగ ఈ సారి ఎట్లుంటదో చూడాలి. ఈ ఎండలకు
ఆ
మ్ ఉ వెళ్తారా వ్యవసాయం పనులకు ఏమైనా
వెళ్ళలేదు ఎప్పుడు కాకపోతే అమ్మ వాళ్ళకి వ్యవసాయం ఉంది కాబట్టి అప్పుడు పెళ్లి కాక ముందుకు నారు పంచడానికి వెళ్ళేది లేకపోతే వాళ్ళకి వాటరు అందిస్తా అని వోయేది నాటు ఏసేటోలకు వా రన్ తీయడానికి నారు వంచడానికి
ఉమ్ హు
పనులకు చేేసేదే సౌటుమన్నదా అంటే పోలం మా మాది పోలం ఎట్లాంటిది అంటే మొత్తం హైట్ బాగ వుంటది.
ఉమ్ హు
కు మా పోలాల పక్క ఒక్క ను వాగు ఉంటది అనమాట అయితే వాగు వాటర్ ఆ పొలాల్లో తడవద్దు అనేసి పెద్ద పెద్ద గా చేసిర్రు మా తాతయ్యవరాలు
ఆహా
హ్మ్ చాలా హైట్ ఉన్నాయి అయి మీ మిషిని మిషన్ రావడానికి చాలా భయం
మిషన్ అయితే ఇబ్బంది అయితది రా హ్మ్ వరాల మించల్ దాటలేదు గా
దాటలు వినరా ఆ దాట్ ఉల్లెన్ గవాన్ అంటే ఈ టెన్ ఇయర్స్ దాకా అంటే ఇప్ ఒక మా పెళ్లి అయిన్ కాకముందు నాకు అయినంక కూడా ఆ వాళ్ చేతులు తోటే కోషు మంచిది అనమాట మ పొలాల అందరు గుర్తొచ్చి వాళ్ళందరూ మాది కూడా మిషన్ పెట్టేది గానీ ఆప్షన్ లేదు కదా వీళ్ళ కోరాలు పెద్ద పెద్ద వరాలు కదా
ఉ
పది వారాలు ఇద్దరు మనుషులు నిలబడ్డా కూడా కనవడదు అన్నట్టు ఆ అంత పెద్ద వరాలు పెట్టేసరికి మిషన్లు ఇవ్వకపోతిరి మా తాత నాన్నమ్మ ప్రియస్ బ్యాగు గన్ పేరా నా వాళ్ళు చనిపోయినంక వరాలు చిన్న చిన్న గా జనజా తగ్గించిర్ గా మా పేనాన్న వాళ్ళు మా నాన్న గిట్లా తగ్గించి ఇంగ మిషన్ నడుపు అంటే మిషన్ రావు ఇవ్వాలి కదా మన పొలాలకు కూడా అనేసి
హ్మ్ అవును అంటే అన్నదమ్ములు ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారా మరి మీ నాన్న ఆహా అందరికి ఎవరిది వాళ్ళు వంచుకు కోవచ్చు
ఆ ఎవ్వరు దీప్ వాళ్ళు అప్పుడే మేము ముట్ట ముందే మంచుకున్నారంట గాని మామూలుగా వరాలే హైటు బాగున్నాయి అంటే బాగ వస్తే కొట్టుకపోకుండా అని పెద్ద పెద్ద పెట్టిరు అన్నమాట
ఇ బా వాగులు ఎమ్మటి పొలాలు ఉన్నాయంటే ఎక్కువ వాటర్ వస్తే ఫ్లోటింగ్ వల్ల కొట్కపోతదని అట్లా పెట్
హుమ్ అట్ల పెట్టీరు చెప్పేసరికి ఇబ్బందయిది తాతయట్ల గుడా వాగు వర్షం పట్టి మొత్తం తాటి చెట్లు పెట్టిండు మొత్తం తాటి చెట్లు బాగు చాలా దూరమే ఉంటద దూరం దాకా వా అంటం బాగా ఈడ రావద్దనేసి
మీ తాతయ్య బాగా ఆలోచించి తాడి చెట్లు పెట్టింది ఇప్పటికి ఉన్నాయ మరి అవి
ఉన్నాయ్ ఉన్నాయ్ ఇప్పటి కున్నయ్ అవి కొట్టేస్తలేరు ఇక ఆయనకు జ్ఞాపకంగా అట్లే ఉంచుతరు ఆళ్లు
కోవాలలా
అదే ఉంచూరు ఉంచూరు అన్ని చెట్లు అత్తనే ఉంచూరు వేరే వేరే అన్ని చూస్తా ఉన్నరిగా వాళ్ళు మొత్తం సెట్ చేసుకుంటారు ఇగ
హు హు హుమ్ హుమ్
మా తాతేమో మామిడి చెట్ చెట్లు వేపు చెట్లు మళ్ళీ జాము చెట్లు ఇట్ల అన్ని పెట్టి అవి కాసినప్పుడు వాటి దగ్గర కావాలుండి తీసి కున్నయన మాట
అవునా అప్పడోళ్ళు మరీ మంచి చెట్లను పెంచడం చేసిర్రు కానీ ఇప్పడోళ్ళు చెట్లను నరకడం తప్ప పెట్టే వాళ్ళు లేరు
హు హుమ్ అదే మళ్ళా ముంజగాయలు గుడా బాగా మదా గౌన్లల వాల తీసుకొచ్చి మా కోసం మా పిల్లల అందరం కలిసి అక్కడ ఉంటే అందరు తీసుకొచ్చి ఇచ్చేదనమాట కర్రీ చేయించుకొచ్చి స ఎన్న పై స
ముంజ కాయలు మీమ్ తింట్రా
తింటా తింటా బానే తింటా నేను గుడా ఇగ చిన్నప్పుడి నుండి అల్వాటు గదా చెట్టు చేన్లనే ఉన్నాయి
ఊ అదే
ఊ
ముంజకాయలు బావుంటాయి కదా ఊ
ముంజకాయలు గేగులు గూడా మా తాత్ దాన్ పెద్ద బాక్స్ తీసుకెళ్లేది
గేగులు టైమ్ లో గేగులు ముంజల టై లో ముంజలు దానికి ఎప్పుడు ఏదో ఒకటి వస్త ఉత్తనే ఉంటది
మల్ల అదా తాటి ముంజ లని ంట పండ్లు
ఆ అదే పండ్లు ఆ తాటి పండ్లు కాల్ కాల్చు కునే మోదింది తింటారు గదా.. ఊ ఊ
కల్లు టైం ళ కల్లు తినే కళ్ళు టైమ్ లో కళ్ళు వస్తది
ఆ కళ్ళు టై లో కళ్ళు వస్తది తినే వాటికి తినే అన్నిటికిీ ఉపయోగపడ తెల్సి తాటి కమ్మలు పందిర్లు వేసుకోవడానికి పెళ్ళిళ్ళలకు వాటికి వాడతారు గదా
ఆ వాడుతరు
ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇంటి ముందుట పందిళ్ళలకు బాగా వాడతారు తాటికమ్మలు
ఊ
ష్ తాటి చెట్లు చాలా వాటికి ఉపయోగపడతాయి
ఆ మళ్ళీ అవి చెట్లు ఎండి పోయినా కూడా మా నాన్న వాళ్ళు ఏం చేసేదంటే మొత్తం కోయిించేది పెద్ద పెద్ద వాస్ సరేలెక్క ఊయించి ఎడ్లకైనా బ బర్లకైనా ఇట్లా మనం గుడిసే చేస్తాడు కదా కరే షడ్ ఏసినట్టు అవి ఇతర మట గట్టిగా ఉంటాయట
ఆహా అవును అవును వాసాల టైప్ వేస్తారు
మా సందు ఆయమ్మ కానీ చేయించి
కర్జేపి చేపిత్తారా వేస్తారు
అట్లా మా ఇంట్లో ఇప్పటికి ఉండే అట్లా వే నవి అప్పుడు ఎప్పుడో ఏసిరట అవి ఇప్పటికి ఉన్నాయి ఉ మా తమ్ముడి వారికి ఏముంటేది కాని ప్పు వరగా
ఆ అవి స్టాండర్డ్ కి ఉంటయి ఇప్పుడు వీటి కన్నా అవి చాలా గట్
గట్టిగా ఉంటాయట ఉ
ఉ కొన్ని పాత పద్ధతులే స్ట్రాంగ్ ఉంటాయి
అంతే ఓల్డ్ ఇస్ గోల్డ్
హా ఆ మాట అందుకే అన్నారు కదా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాట పెరిగన్నమ్ముటా అని
ఉ
మీకు బార్లు ఏమన్నా ఉన్నాయా
ఉన్నాయి ఒక బర్రే రెండుంటయా పాలు బంద్ అయినాయి పా బంద్ అయినా బంద్ అయినాయి రెండుంటే ఒక దన్నిం పాలు వాడిచేవాటిన్నాం
ఉహు అంటే పిల్లలు ఉన్నారన్నావు కదా పాలు ఉంటనే కదా పిల్లలకు మళ్ళీ
ఉ
ఇవెండా కాలం వచ్చిందంటే పెరుగు, పాలు
మేము తాగుంటాం మా పెళ్ళైైన కొత్తన్నా చాయ్ బనంది వంట అతను తాగనన్నాడు ఇగ అయినా తాగుతా నేను అందుకు తాగాలి అయితే ఇద్దరం మంచి పని చేసినం మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ కాలి ఇక అత్తమ్మ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక బర్రె నీ తీసుకొచ్చింది టూ ఇయర్స్ అయితున్నట్టున్న ఉంది అప్పుడు తీస్ అయితే అప్పుడు ఖచ్చితంగా తాగాల్సి ంది అని మా అత్తమ్మ పట్టుబట్టింది పిల్ మా పెద్ద బాబు మామలుగా డెలివర్ అయినప్పుడు కూడా బాబు ఉ డెలివరీ అయినప్పుడు కూడ తగలే నేను వాడెప్పుడు అట్లా ఇగ బర్రే మన బర్రే కదా మనం ఎందుకు
మన ఇంట్లో బర్రె కాబట్టి తాగాలి తాగుతేనే కదా పిల్లలకు హెల్త్ మంచి ఉంటది మీకు హెల్త్ మంచి ఉంటది
అదే అట్లానే అంటే తగ్గిన ఇగ అప్పుడు అప్పటి నుండి మామూలుగాారు స్నాక్స్ ఏమన్నా ఉ తాగడం అలవాటు చేసుకున్నా పాళ లాగానే ఇప్పటికైనా కూడా దాంట్లో బిస్కట్ అయినా మ ఏది అయినా అప్ప అయిన చేసుకునేది రెడు కిలో ఇలా నో ఏదన్నానా చేసుకునేది ఖచ్చితంగా చేసుకొని తగ్గేదని మస్త బిస్కెట్లు గిట్ల ఎయనా ఒకటి తెచ్చుకోని తగ్గేది
ఉహూ ఏదో ఒకటి వేసుకుంటే ఆ చాయ్ తాగిందానికి కూడా
అదే అట్లా చాలా చా
ఉహూ
ఇక అప్పుడు బంద చేసన్నాం కదా ఇప్పుడు మేము బంద చేసి సెవెన్ ఇయర్స్ దాటింది మళ్ళ సగడు ముట్టుకోలే చాయ్
ఇప్పుడు మీ బర్ర అయేసరికి తాగుతాన అంటటున్నారు పాపం మళ్ళీ బర్ర పాలు బంద్ చేసేసరికి మళ్ళీ బయట తెచ్చుకోవాల్సి వస్తాదా
ఇప్పుడు బయట తెచ్చుకుంటానం కానీ పిల్లల మందమే ఇక మేము తెసుకోవట్లే
ఇ పిల్లల మాటికే
పిల్లలకి ఇక మనకి సంపాదన వచ్చడే ఆ పాట అంటే ఇక మనం పాలకే పెట్టాలి యరు
ఆ పాలకే ఇప్పుడు సంపాదించను తిండికే సరిపోతంది ఇంకా ఇక పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించి చ్చడానికి ఏముంటందీ
ఊ అందుకనే పిల్లలకు ఇద్దరు పిల్లలు వాళ్ళకు చెరి గ్లాస్ గ్లాస్ పొద్దున కొంచెం సాయంత్రం కొంచెం పోస్తి పోస్తా గంతే కూడా పెట్టాడాము ఊ పిల్లాల కోసమే
ఉహు
మళ్ళీ మ సే మాది కొంచెం మళ్ళ పాప బావమరిది పుట్టినాక
హు మళ్ళీ అప్పుడు మీరు చాయ్ తాగడం మళ్ళీ అలవాటు చేసుకోండి
ఊ పాల చాయ్ తాగరు పాలే
ఉ మన సొంతం అంటే పాలు తాగచ్చు ఈ బయట నుంచి తెస్తే పాలంతా బాగోవు కాబట్టి చాయ్ తాగాల్సి వస్తది
ఉ
ఊ
పెరుగు నెయ్యి ఆ మేము అసలు తినరు పోయేదాని గాని పెరుగు కూడా ఈ మధ్యలో అలవాటై ఉన్నా మా
అవున అవునా పెరుగు తిన హెల్తీ కదా కొంచెం ప్రోటీన్స్ ఉంటాయి కదా పెరుగులా
అదే ఉంటాయి అందుకని అలవాటు చేసుకున్నా
తినాలి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి తింటేనే మనకు కూడా బాడీకి అన్ని విధాలుగా ప్రొటీన్స్ అందుతాయి
అదే అదే
హు
తూ కొన వస్త రు